హలో
హలో
హలో బాగున్నారా
బావున్నా ఉమ్ బాగున్నాము మీరు బాగున్నారు ఉమ్ ఎం చేస్తున్నారు.
ముకేట్లా బయట చెట్టు కింద కూచ్చోని అన్న అవునా
ఆ నేను ఖాళీగా ఇన్ స్టాల్ చేసుకుంటూ ఉన్నా
అ
అ ఏం తిన్నారు
నేను గోంగూర చట్నీ పెరుగు అన్నం తన్ను అండి
మీకు విషంగా
ఎట్ల చూసేస్తాము టైం అంతా అక్కడే పులి
ఆ
అ
వంట మీరే చేసినారా మీ మమ్మీ నా చేసిందా
మా అమ్మనే చేస్తానండి నేనే వచ్చే ఈవినింగ్ టైమ్స్ అట్లా చిన్న చి నా చేస్తా
వచ్చు మీకు
పప్పు చేస్తా రసం చేస్తా ఇంకేమైనా చట్నీ దోశ చపాతి పూరి గులాబ్ జమున్ పైసన్
ఆ మళ్ళి వస్తారా
ఇంకా రాగి ముద్ద చేస్తే అవి రౌండ్ గ చేసేది కాదు
రాగి మసుచా స్ కున్నప్పుడు అంటే మీరు నాన్ వెజ్ చిన్నప్పుడే వేసుకుంటారా
ఆహా అలా ఎం లేదు ఎట్లా చేస్తా
అవు బా తింటారా ముద్ద స
ఆ ఈవినింగ్ టైమ్స్ సటాగి స రిగే ఇస్తాము ఇంకేంస్తాం కదా అని అ
అ మీరు చేసిన దాంట్లో మీకు ఫేవరెట్ ఏది?
ఉంచే అ నాకుండేచ్చ నేను చేసేది కానీ చేది అయితే చపాతి ఎగ్ కర్రీ బా తింటా.
నీకు ఎగ్ కర్రీ రాదా.
అంతగా రాదండి.
కర్రీ చేయకుండా ఫ్రై చేసుకోవచ్చు కదా బాగుంటుంది. ఊ
ఊ
అది ఏమీ లేదు అంతా నార్మల్గా నేను టిఫిన్ ఐటమ్స్ బా కొంటాను. ఇంకా అన్నం పప్పు ఆ ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్. ఎగ్స్ తయారుచేసి ఫస్ట్ ఆనియన్స్ టొమాటోస్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలా తర్వాత ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత బాగా అంటే ఆనియన్స్ వ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ లో కానీ లేదంటే ఎంతకని తక్కువ ని మాడిపోకూడదు
మ్
ముందే ఆ అట్లా వేగిన తర్వాత తర్వాత దాంట్లోకి మనం ఏవైనా మసాలా కావాలంటే అది కలుపుకోవాల
మ్
మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత అది వేగిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ బాగా సరే ఆనిచ్చి ఆనియన్స్ త ఎగ్స్ ఆ ఎగ్స్ ఎయాల ఎక్జైసిన వెంటనే కలుపకూడదు ఎక్స్ వేసిన తర్వాత చాల అంటే అ కొంచం ఏ అల్ అంటే వెంటనే కలిపి పెెడితే మనకి అది అనేది స్టఫ్ అనేది రాదునమాట కొంచెం సేపు తర్వాత కలిపెట్టాలి అప్పుడు బాగా ఫ్రై అయితుంది మళ్ళీ కావాలంటే లాస్ట్ లో సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది చపాతిలో
దాన్ని అట్నే ఉండాలి కదా మరి గడ్డ గడ్డ గట్టిపోతుది ఒకే దగ్గరే
ఆ అది బాగుంటుంది చపాతీలో కానీ పూరీ లోకి కానీ ఇంగ్ టమాటో రైస్ ఎలా చేయ్యాలో తెలుసా మరల యాడ్స్ వస్తాయి కా రాంగ్ కోట్టుకుని విషాలు చేస్త ఎట్ల చేస్ స్తరు
టొమాటో బాత్ ఆ టొమాటో రైస్ ఆ అండి
రైస్
రైసా ఇంకా అదైతే ఏం ఫస్ట్ తిర్వాత వేసి ఉప్పు కారం అన్నీ వేసి వేయించి మరి టొమాటోస్ వేసి
అ చ
ఇట్లా వచ్చేసేది
అంటే మీరు పేస్ట్ వేయరా
హా లేద్ లేదు టొమాటోస్ ఇస్తాను
ఆ టొమాటోస్ వేస్తారు టొమాటో పేస్ట్ కూడా వేస్తే బాగుంటుంది అంటే ఆ గ్రేవీ వచ్చేసి రైస్ కి బాగా పడుతుంది మధ్య మధ్యలో టమోటా కొంచెం తగులుతా ఉంటే ఇంకా బాగుంటుంది న మాజ మల్ రూ లో బలా అ అ స
ఇంకేం ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అవుతున్నాడా
ఏం లేదండి అవ్వాలి కాలేజ్ లో భయపెడ్తాన్నరు వస్తాయో రావు అని చూసుకోవాలి ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఆ
ఆయాప్టిట్యూడ్ అన్ని ఇంక అన్నిటికీ మస్ట్ లేదు
ఆ మీరవుతున్నారా
స్టార్ట్ చేశాము మకి అట్లా జస్ట్
అ
ఇంకా రెజిమ మంచి ప్రిపేర్ చేసుకోవాలని స్టార్టింగ్ ఎంగ జస్ట్
ఆ అంటే నా కాలేజీలో ఇచ్చిన ఫార్మాట్ లో చేసాను అది ఇంకా ప్రిపేర్ చేయాలి సగం సగమే ఉంది
ఇంకా అది మస్ట్గాదం ఏది ఫస్ట్ రిజ్యూమిని అడుగుతారు ఇంటర్వ్యూ లో
మళ్ళీ మనకి క్వశ్చన్స్ అన్ని అడుగుతా ఉంటారు
దాట్లో అ ఏది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా అంత ట్రూ గా పెట్టి తల
ఆ ఎక్కువ అంటే మ్యాటర్ ఎక్కువ రాయకుండ షార్ట్ గ రాయాలి
హమ్మ్
అ
మనకి వచ్చిన స్కిల్స్ మంచి మెన్షన్ చేసి దాంట్లో వే అడుగుతరు కోషన్స్
ఆ ంట
హమ్ మ ఇంక ఫస్ట్ అయిపోయిన్ తర్వాత అ
హమ్ అకే అ ఇప్పుడు మాకి కాలేజ్ లో పె జరుగుత ఉంది ఇంక అద అయిపోయిం తర్వాత మాకు డిపార్ట్మెంట్ ఫేస్ట్ ఉంది ఇంక దాన్ తర్వాత నను ఇంకన్నీ సాంగ్స్ సే
హమ్ అదే ఆప్టిట్యూడ్ ఎక్జామ్ పెడతార్ హమ్
ఆప్టిట్యూడ్ ఆ అది ఇంక క్లారిటీగ ఏం చెప్పలేదు జ ప ఇంక ఇవి మిడ్ ఇంటర్నల్స్ ల్యాబ్స్ అవొక్క అన్నీ ఉన్నాయి
హమ్
హమ్ ము
వ
ఎన్ పి టి ఎల్ కోర్సులు ఏమన్న ఉన్నాయా మీకు ఎన్పీటిఎల్ కోర్స్ లో ఏమన్నా
ఆ ఆ ఉన్నాయి ఉన్నాయి ట్రాన్స్ జూసర్ హొ ఐ ఒకటీ
మ్
రెండు చేస్తున్నారు అంటే మాకు అదిసం ఉన్నట్టే ఫైవ్ మినిట్స్ లో యాడ్ చేస్తారు ఒకటన్న పాస్ అవాలా
ఆహా అంట బాధ వస్తున్నారా
బా అన్న చెప్తారు
మ్
ఇంకా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడ చెప్తరు క్లాసులు
ఆ
మ్
రెండిట్లో ఒకటి పాస్ అయినా చాలా
ఆబట్ పా చిన్న చాలు ఫైనల్ మార్క్స్ లో అదియాడవుతాయి దానికి పాయింట్స్ ఉంటాయి ఇంకా ఒకవేళ దాంట్లో మంచిగా స్కోర్ వస్తే ఇంకా సెవెన్ టీ ఫైవలా సెవెంటి పైవ అలా వచ్చినాయి ఎనుకో మనం కట్టిన అమౌంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఎనుక్కు వసస్తది
ఆ
నైన్ీ ప్లస్ ప్రస్ చేస్తే టాపర్ బ్యాడ్ చేస్తుంది అనమాట ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది
అక్కన ఇంటి అవ రావాల
మ్మ్ ఫుల్లగా ఉంటాదంట నాకు ఒకసారి సెవెంటీ ప్లస్ వచ్చింది హాఫ్ అమౌంట్ వచ్చింది
అదే అయితాది నీకు వచ్చిందా
ఆ ఒకసారి వచ్చింది
టాపర్సన్ మ
అంతలేదండి సరేన వుందునా బాయ్